ఆ ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు రి ఇప్పుడే పొడుదాంతో మాట్లాడ ఏదో బాక్స్ పెట్టుకోడానికి వెల్లిందంట అంటా
మ్ లెమన్ రైస్ చేసింది ఆ అమ్మ ఆ ఆంటీ
నైట్ కి అబ్బా హ్ నాకు భయం వేస్తుందమ్మా
హ
మళ్ళీ అడికి రావాలంటేనా
వదులే హరే డైరెక్ట్ వర పేజ్
అది చూసుకునే వరకైనా ఉండాలి కదా నేను
ఆ
అందుకు
చూద్దాం చూద్దాం నువ్వు ఎప్పుడు వస్తావు
నేను ఈ వారం వస్తాను అది హౌ రూమ్ అనేది ఇంట్లో చెప్పకుండా రాలేను మా అమ్మ ఏమంటదో తెలిదు
ఓసారి అడుగు ఇట్లి ఇట్లింది పరిస్థితి అను లేదంటే వేరే హాస్టల్కి పోదాం అంతే హాస్టల్ కి అడ్వాన్స్ దోచేస్తున్నారు త్రీ థౌజండ్ అంట అడ్వాన్స్
అవునులే ఇప్పుడు ఈ ఏరియా కాకుండా ఏ ఏరియాలో ఉందామని మీరు
ఏ ఈడను ఓకే ఏ మార్తహళ్లి నే
అదే లే అంటే ప్రాబ్లం ఏమిండదు కానీ అమ్మ అవసరమా మీకు అంత అవసరమా జాబ్ వచ్చిన తర్వాత అయితే ఎట్టొకటి మా జేజి నన్న అయినా అడగొచ్చు ఇది పరిస్థితి అందరం కలిసి తీసుకుంటామండి
నువ్ ఫస్ట్ జిజుకీ అడుగు
ఆయనే అడగాలి
అడుగు ఏమంటాడో చెప్పు
ఆ అడగతాలే అదే ఆయనే అడిగితే ఇప్పుడు ఏదన్నా అయితే ఆయనే చూసుకుంటాడు మళ్ళీ నాకు ప్రాబ్లం లేకుండా నాకు చెప్పిందిలే అత్తమ్మా అని ఆయనకీ చెప్పకున్నా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది ఇంట్లో
అ
మ్ అందుకే
అసలు
ఆ
ఆ అంటే చాలా ఎక్స్రా చేసాము అంటే నా గుండాల అనిపించి
అదేలే
అ రసము ఆలు
అహ ప్రయ
చట్నీ
ఆఓహో
నేం చేసే చెప్పు
ఆ అంతలేే
మా నెజు లెమన్ చసి పడి లెమెన్ జస
అ మీరు చేసుకోవట్లేదా వెళ్ళి మాకెందుకులే అంట
అవు ఇప్పుడు మనం చేసుకున్నాం అనుకో అందరికి చేయంటది ఏం అవసరమా
పోవునలే
ఏ మమ్మేని పాళి కూర్చోలో మనం వేసుకలం
హ
అందుకే ఏం అవసరం లేదదు సప్ప
అంతేలే క్లీన్ చేస్తున్న
ఫోన్ స్నాప్లు పెట్తాంది స్నాప్
ఇప్పుడు స్నాప్ ఏ తల్లే
ఉ
నిద్రలేస్తే స్నేపు నిద్ర నిద్ర తర్వాత పడుకుంటే స్నాపు తిన్ంటే స్నాపు అన్ని స్నాప్లని నేను ఒక మంచి పని చేసే స్నాప్ చేసుకోకుండా
స్నాప్ చేసాగాని ఎప్పుడో ఒకసారి చూస్తా
ఉద్దమ్మా అంత తెల
ఆ ఏస రసనాబ
అదే అదే ఇంకేం ఎంజాయ్ చేస్తుందివి
హ
ఉ
అయితే ఈ విక్ల ప్రసవ
అది చూడాలి
హ వచ్చేసి త్వరగా ఏం జరుగుంది
అదే అందుకే
అ అ
వెళ్ల అండది
ఆ
మ్ కాదు
ఓకే ఓకే ఎం చేసింది మీ మమ్మీ ఫుడ్
పప్పుల్స్ చేసింది ఊరగాయేసుకోని తిన్నా పప్పుల్స్ కాంబినేషన్
నేను ఇక్కడికి వచ్చినాక తెలుసు పప్పుులుసు అని మేము పప్పులో కట్టు అంటాం
ఆ నిజమే నమస్కారం తల్లి
అంటే
కట్టు ఫ ఆ ఆ
ఏమొ అది చిన్నపిిల్లలకి తినిపిస్తాం
ఓకే
నేను కూడా అప్పుడప్పుడు తింటా నేను కూడా చిన్నపిిల్లనే కదా
అవునవును అందరం చిన్నపిల్లకాయలుమే మనం
మ్
ఆ పప్పుల కడ్టు
మ్
మంచిదమ్మా ఆమెెందో ఆమెెందో మిట్కులంటది నువ్ ఏమొ కట్ అం కొత్తంది అన్నింటితో తెలుగుతో చంపండి ఆ తెలుగును
ఆ
మ్
అవ్ ఇంకా
చెప్పండి
ఏం లేదు వర్షం పడలేదా
ఈరోోజు కాయలు కొయలే మంగళవారం కదా కాయలు పోవు
అవునా ఏంమట్లా
అంటే హాలిడే ఈరోోజు
మంగళవారం మంతేనా
ఆ అంటే ఈ రోజు కొయరు ఎందుకంటే రేపు హాలిడే అనమాట
మ్ హు ఆహా
అందుకని ఈ రోజు కోయరు రేపు మళ్ళీ అది అం బుధవారం అంటే ఈ రోజు కోసింది రేపు అమ్ముతారు కాయలు
మ్ హు
అందుకని ఈ రోజు కోయరు రేపు హాలిడే అన్నమాట రేపు మళ్ళీ ఈవినింగ్ కోస్తారు
ఆహా రేపు ఈవినింగ్ కోస్తారా
ఆ రేపు కోస్తా రేపు మార్నింగ్ కోస్తారు
మ్ హు
ఇప్పుడు కూడా నాన్న మందు కొట్టాలంట ఆ చేట్లకి అందుకని ఈ రోజు ఆపుకుందాంలే రేపు అన్నాడంట
ఆ రోజ డయా సీ అవి
అంటే మంచిగా కా చేసుకుంటే ఉంటాయి రే కాయలు అంటే ఆ రోజు ఉండవు మంత్ కి ఇకా ఉంటాయి బస్తాలన్నని మనం రోజు కోసుకుంటే రోజు ఉంటే ఒకేసారి అన్ని కోసే చూసుకుందాం అని అంటే వారంలో అయిపోతాయి
హ
కానీ రేటు లేవు ఎక్కువ అందుకే రెండు వేలు మూడు వేలు బాతున్న అంత బస్త అంటే ఎనభై కేజీలు
వేరే ఊర్లో పోయి అమ్మచ్చు పోదాం
మేము ఇక్కడ అమ్మేది అంటే ఇలా టమాటాలు ఎలా అమ్ముతారా వెళ్ళి ఒక దగ్గర ప్లేస్ లో అలాగ వచ్చి కొనుక్కుంటారు చెన్నై వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి కొనుక్కుంటారన్నమాట
అట్లా కాకుండా మీరే తీసుకెళ్ళి మార్కెట్ లో అంతే బెస్ట్ కదా
ఓయ అమ్మా అదంతా ఊపిక ఎవర్కుకుంది నుఒక దానివి అ
ఓపిక కావలన
ఓపిక మెయిన్ ఇంపార్ర్టెంట్ మా నాన్న కి టైమే ఉండదు ఉదయానే లేస్తాడు తల్లికి నాతో వస్తాడు పాలు తీస్తారు అమ్మ నాన్న తర్వాత తోటలోకి వెళ్ళిపోతాడు నీళ్ళు వేస్తాడు ఆయన నీళ్ళు నీళ్ళ వేస్తే సరిపోతుది ఈ టైకి వస్తాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ బరిలుొస్తే చప్పద అన పోతాడు బర్లికి గడి ఏస్తారు పాలు సరిపోద్ది రోజు
అవునా ఇయితే కష్టంట
ఆ కలినే ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు తోటలో
ఆ
హ ముందు గోట్టాల మళ్ళీ పూలలను పిలిచారు కాయిలం కూడా త్వరగా కోసుకుంటా అయిపోతని ఏమో మరి
అ
నేను ఈ రోజు బట్టలు సద్దున అనమాట మళ్ళీ బ్యాగ్ లోని ఇంకో నాలుగు వస్తాయ్ అంటే సద్దే ేనామా అమ్మా ఆ ఎలింకా నేను ఇంక పట్టించుకోను నువ్వున్నా ఇల్నా నా వల్ల నేను ఇంకా అడగను నిన్న నో అనింది నేను నవ్వుకున్నా నేను ఏం చేసాను ఇంకా
అంతే
ఆ
జాబ్ చేస్తే ఏం పటించుకోరు
ఏందో సరే ఉండు నేను మళ్ళీ చేస్తా
సరే బాయ్
ఉ